చెప్పండి ఏం లేదండి ఇంట్లో పనులు చేసుకుంటున్నా
ఏం కర్రీ చేసారు ఇవాళ
ఈ రోజు చిక్కుడుగాయ టమాటా అండి
ఎలా చేసారండి అది
ఎలా చేయడం చి చీకుడుగాయలు తెంపేసి ఉప్పు కారం వేసేది టమాట వేసేసి వండేసాను కొత్తిమీర మెంతికూర వేసేసి
ఆ కర్రీ బాగుంటది కదండి నా ఫేవరెట్ అది
చాలా బాగుంటదండి
హ్మ్ అట్లానేే బెండకాయ పులుసు కూడా బాగుంటది కదండి
టది మేంతి పూడి వేసుకుంటే చానా బాగుంటది
ఇంకా ఏం స్పెషల్ ఏం చేసారు ఇవాళ
ఏం లేదు ఇంట్లో పనులు చేసుకోనే కూర్చున్నాను
ఆ చికెన్ ప్రాసెస్ చెప్పగలుగుతారా మీరు చికెన్ కరీది
మీరు వండుతారుగా అప్పుడు అప్పుడు బానే ఉంటది ఇగా
మీరు కొంచం చెప్తే కరెక్ట్గా చేద్దామని
ఏం లేదు బానే ఉంది మీది మొన్న ట్రై చేసా కదా నేను తిన్నాను కదా టేస్ట్ చేసాను
ఇంకా ఏమైనా ఫిష్ మటన్ అట్లా ఏమైనా స్పెషల్ కర్రీస్ చేస్తున్నారా
అప్పుడు అప్పుడు
మీ ఫవరెట్ కర్రీ ఏంది
భోన్ చేసారా
చేయలేదండి మీరు చేసారా
చేసాన్ చేసాను
మీ ఏం కర్రీ మీకు ఇష్టం
నాకు బెండ
బెండకాయ కర్రీ యా
హ్మ్ మీ పనమా వచ్చిందా ఈ రోజు